హాయ్ ఎంజెస్థాల్
నేనా షాప్ దుల్పుతున్నా, టెన్ తర్టీ.
టెన్ థర్టీ నా?
హ్మ్
సీటీల లేటే తీస్తరా?
టరు నేనిగ దగ్గరుంట కాబట్టి
మళ్ళీ లెవెన్ కొచ్చి ఈవినింగ్ ఎప్పుడు పోతరు వాళ్ళు?
వాళ్ళు ఎయిట్ థర్టీ, నైన్ కట్లెళ్తరు. ఒకామె ఎయిట్ తట్టికెల్పోతదీ ఆ లేడీసే. జెంట్స్ ఉండే గనీ లేద్లేదు అన్నుంటయి.
ఆహ
కుర్తా పయిసామా, టవల్స్ అన్ని ఆల్ ఇన్ వన్.
ఆహా పిల్లలై గూడుంటయా?
పిల్లలై గూడుంటయ్ ఇప్పుడిప్పుడు గల్సియి, పాపలయ్ కూడ పెట్టినం. ఇంతకు ముందు అమ్మాయిలవి ఉండకపోయేది షాప్. ట్లా ఇంగ అడుగుతున్నరని ఇంగా అవి కూడ తెప్పించినం. ఇంగన్నీ పెడుతున్నం. బాగుంటయి కాకపోతే కొంచెం కాస్టేక్కువుంటయ్.
ఇగ కాస్ట్ ఉన్ బాగున్నయంటే కాస్ట్ ఎక్కువున్నట్టే.
అంతే, ఇగ నేను ఎక్కువ యశుకు కుర్తా పైజామా తీసుకుంట నా కొడుక్కు, అంతక్మిమ్చి ఇంగేం తీసుకోను.
ఉంహు అట్లా త్రీ పీస్ సేట్టు మనకు లేడీస్ స్కేసుకుంటాం కదా అట్లాంటిది ఎంత కాస్ట్? ఎంత రేంజ్ లో ఉంటది?
థౌజండ్ మించి ఉన్నయి లెవెన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్. సెవెన్ ఫిఫ్టీ గూడుంటయి గాని కొంచెం అంటే ఎక్కువ ఉండదిగ
అంటే హెవీగుండదు ఇగ మనం పార్టీ వేర్ గిట్ల ఏసుకోవాలంటే
అట్లా సెట్ గాదు మన డైలీ వేర్కి ఏసుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ అట్లా
మీరు షాపింగ్ అక్కడే తీసుకుంటర లేదంటే
లేదు లేదు నేను విడిగన్నే తీసుకుంటా
అక్కడ్నే తీసుకుంటరా
విడిగా దిలిసిన వెళ్ళి తీసుకుంటా
ఆ ఆ వేరే దగ్గరెళ్ళి తీస్కే
కాస్టెక్కువుంటాయ్ మేమేడ ఒక డ్రస్సు నాకు మూడ్రస్సు లొత్తయి
అవును అవును అదైతే నిజమే కొన్నుంటాయి ఇంగ మనం డైలీ వేర్ కే గదా వేసుకునేది ఇంగ సరే మనమేదన్నా ఆఫీస్ పర్పస్ ఆఫీస్ పర్పస్ సో లేపోతే ఇంకేదన్న పెద్ద దాంట్లో ఏదనా చేస్తున్నాము వర్క్ చేస్తున్నామంటే కొంచెం మంచి గేసుకోవాలనిపిస్తది ఇంగ మనం పోతే దుమ్ములనే లనే ఉంటమే ఇగ అంత మంచి మంచి డ్రెస్సులు తీసుకోని ఏడేసుకుంటం అయి తీసుకోని బీరువాలలో మురుగ పెట్టుడు తప్ప ఏం లేదు! నేను గుడ అంతే ఎక్కువ తీసుకోను మనం ఇంటి దగ్గరే ఉండి ఇప్పు నేనైతే ఇంటి దగ్గిర్నే ఉండా తీసుకొని ఏం చెయాల బీర్వాల మురగ బెట్ ఇప్పుడు తప్పేముండదు
హెవీగా తీసుకొని ఏం చేసుకుంటాం
అందుకే తీసుకోను అవున్నయే ఏసుకుంటాండే డ్రస్సులైనా ఆ శారీసైన
ఎక్కువ శారీస్ యూసా డ్రస్ లా డ్రస్ లా శారీస్ యూజ్ చేస్తావా?
నియేస్ తే డ్రస్లే ఏస్త లేదంటే ఇంగ శారీసే కడ్ అట్ల కొన్రోలు ఒక వన్ వీక్ ఇట్లా వన్ వీకిట్ ఇట్ల వన్ వీక్ అట్ల అన్నట్టు కట్కుంటా ఇగ ఒకోసారైతే ఇంతముందు పిల్లలు కొంచెం ఇంకా చిన్నగా ఉన్నప్పుడయితే అ నైటీ నే ఇగ ట్వంటి ఫోర్ ఆ ట్వంటి ఫోర్ బస్ సెవెన్ ఎప్పుడు చూసినా ఈ నైటీఏ వేసుకునేది
అంతే మరి అదే కంఫర్ట్ పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి
ఏదనా మార్కలయినా చేసినా కూడా ఎట్లుంటది బాదంట డ్రెస్ క డ్రెస్ గీతత్ ఏమన్నా అయినా కూడా బాధే అనిపిస్తది కా ఉ
ఉ
మీరు డ్రెస్సులు వేసుకుంటారా
డ్రెస్సులో ఎప్పుడు నైటీలు తక్కువ నేను
అంటే ఇట్లా మీరు లెగ్గిన్స్ లాగా తీసుకుంటారా లే యా
లెగ్గిన్సే వేస్తా ఇప్పుడు లెగ్గిన్స్ తకు ఇ చేసి ప్లాజోస్ ఏస్తున్నా
ఉహు ప్లా మేము కూడా ప్లాజాస్ తీస్ కున్నాం మన ఊర్ల అమ్మ వస్తే మా ఇంటి ముందు నేను నవ్య కూడా ఎట్లా అంటే ఇక సేమ్ నైట్ వేసుకున్న ఫీలింగ్ లేదు
అవును కంఫర్గా ఉంటది మళ్ళీ డ్రెస్ లా ఉంటది అట్ నైటి మన బయటకి వెళ్ళ కూడా డైరక్ట్ వెళిపోయేటట్టు ప్లాజోస్ పైన ఒక టాఫీ అంతే కదా మేము కూడా అంతేకా అవే వేస్తా తగే కొని లెగిన్స్
అంటే నాకు ఎక్కువ డ్రెస్సెస్ గురించి అట్లా తెలియదునమాట ఇంకా వీళ్ళ ముందు మా ఇంటి ముందు వాళ్ళు తీసుకుంటు అంటే సరే చూద్దాము ట్రై చేద్దాము ఎందుకు కూడా మనం ట్రై చేస్తా అంటేనే తెలుస్
అంత ఏస్తనే ఉండాలి తీస్తనే ఉండాలి రెం ఉన్ పాటీ
ఉ అట్లా అని చేసుకుంటాను మన ఊర్లలో ఎట్లుంటది తెలుసు కదా హు ఊర్లలో ఎట్లుంటది హు అమ్మో ఇట్లు వేసుకున్నది అమ్మో వేసుకున్నది అని అంటారు అని హు కానీ ఇగా ఒక్కోసారి తప్పదు అనిపిస్తుది
అంతే
ఏ ఒక్కోసారి వామ్మో వీళ్ళు ఎందుకు ఇట్లా అంటాలు అనిపిస్తుంది మనం బట్టలు మనం వేసుకోవాలన్నా కూడా ఏంది అని పిస్తది
ఉహు
ఇంకా సిటీలో అయితే మనల్ని అడిగేటోలే ఉండరు
అవును సిటీలో ఏముంది ఎవరు ఏమనుకున్నా మనం పట్టించుకోవదు వాళ్లు పట్టించుకునే అంత కూడా ఉండదులే అంతే ఎవరు సోయి వాళ్ళకే ఇంకా మనకి ఇక్కడ గోరంగా ఏస్తారు తెలుసా
ఆ ఇంగ అవును మనము న్న డ్రెస్సులు అవి అని అనుకుంటాం కానీ వాళ్ళయితే స్కట్లు ఆ హు టీ షర్ట్స్ అట్లా వేసుకుంటారు
ఆ ఎద్దులు ఎద్దుల కు ఉంటారు టీ షర్ట్లు ఎస్తారు గలీజ్ గా ఉంటాయి అసలు అట్లనే ఎస్తరు ఇగ మా ఎవరు చెప్తే వింటరు వాళ్ళు వాళ్ళ ఇష్టం
ఇంకా అదే నాయ్యం అనుకోవాలే ఆ మాత్రం అన్నా వేసుకుంటారు
ఆ ఏ ఓ గోగురు అయితే అసలు ఇంకా ఆ టీషర్ట్స్ కూడా మొత్తం అవును అదే అదే ఏం అందం అనిపిస్తుందో అర్థం కాదు మళ్ళీ అట్లనే బయటికి వస్తారు వాకింగ్ వస్తారు హు ఎందుకు అస అర్థం కాదు ఎందుకు అసలు అంత అంత షో ఆఫ్ ఎందు చేయాలే సరే ఇంట్లున్నప్పుడు ఏస్తే ఇంట్ల ఉన్న కూడా ఏసు ఎసుకోవాలంటే మొగళ్ళు ఉంటారు మనం ఇటు జరిగినట్టు
నాన్న ఉంటాడు ఎవరైనా వస్తారు పిల్లల ముందు అయినా ఎట్లా అని అనుకుంటాం మనం
వాళ్ళకి అట్లాంటి ఏమి ఉండేయి కొంతమందికి
అంతే మా ఫ్రెండ్స్ అబ్బా మస్త్ ఎంజాయ్ అసలు ఇంతవరకు మ్యారేజ్ చేసుకోలేదు
హ్మ్ కానీ ఏ టైమ్ లో ఏది చేసిటియి ఆ టైమ్ లో చేయాలి ఇప్పుడు ఇప్పుడు మనం అంటే ఇంక లైఫ్ ఇప్పుడు మనం మన కోసం నలుగురు అన్నట్టు ఉంటరు. ఇప్పుడు వాళ్ళు ఒక్కరే
అంతే
ఏదాది దినికైనా లిమిట్ ఉంటదిలే ఏజ్ ఇప్పుడు మనకు మ్యారేజ్ అయ్యి ఇద్దరు పిల్లలు అన్నట్టు ఉంటాళ్ళు అసంటోళ్ళు పెళ్ళి పెళ్ళి చేసుకొని ఎంజాయ్ చేత్తె ఏమైతాంది.
ఎట్టా చేసుకుంది తెల్సా ఇంత ముందు మ్యారేజ్ చేసుకుంది గాని సోకులు ఎ
డివర్స్ అయినాయా ఇగ అట్లాంటోళ్ళు అడ్జస్ట్ కావాలంటే కష్టం
డ్రెస్సింగ్
ఆ ఇగ అట్లాంటోళ్ళు అడ ఉండాలంటే కష్టమే
హ్మ్ హ్మ్ అంతే అలాన్నకు పెళ్ళయింది అలాన్న ఎళ్ళి పోయిండు అట్టనే ఆ పెళ్ళి అయిన్నాక కొన్ని మార్చుకోవాల్సిందే
అంతే మార్చ్ కుంటేనే కదా లైఫ్ ఇగ మనకు నచ్చినట్టు ఉ అన్ని మనకు నచ్చినట్టు ఉండాలంటే ఉండలేం పెళ్ళి అయిన్నా ఇంకా కొన్ని మనం నచ్చినట్టు చేసుకోవాలంటే చేస్ కొవచ్చు కాని మొత్తానికి మొత్తం మన ఇష్టపూర్వకంగానే ఉండాలి. అలానంటే కాదు కదా
పెళ్ళి అయ్యేదాకా కొన్నని మారిపోతాయ్ నువ్వు వేరు పడ్డాక తీయ్ నువేట్లున్న ఏం లేదు గని
ఆ ఇగ అత్తమామల మీద ఉంటే కష్టమే కష్ట్ కష్టం అంటే చ్ ఆ కష్టం అంటే ఏమున్నది లేదు గని ఒక డ్రెస్సింగ్ స్టలే కదా మార్చుకునేది ఇంకేమన్నానా
ఇప్పుడు ఏముంది ఇప్పుడు
ఆ
పేరెంట్స్ దగ్ దగ్గరుండరు ఆమెకు ఊర్లో ఉంటారు ఆమె సిటీలో ఉంటది. హాస్టల్ లాఫింద్ సిర్లల్లా ఈగ అట్లా అట్లా ఉంటది ఇగా
వామ్మో ఎందుకంటే ఆల్రెడీ మ్యారేజ్ అయినా ఇంకా మళ్ళీ అట్లు ఉంటే ఎట్లుంటంది ఆ తల్లిదండ్రు దగ్గర ఉండాలి లేకపోతే వాళ్ళని వచ్చి ఈమె దగ్గర ఉండాలి అదే మ్యారేజ్ అయిపోయింది గానీ
డివోర్స్ డివోర్స్
డివోర్స్ అయినా సరే అట్లా తిరుగుతే ఎంత గలీజ్ ఉంటది
ఇంకా అంతే గా చెప్ మర్తార కొంత మంది అదేగా రా ఇష్టం అసల పట్టిగా ఉంటుంది ఇప్పుడు ఎంజాయ్ చేసుకుంటే అమ్మలు కూడా వాళ్ళ స్కూల్ పాటించుకుంటలేరు ఇక
తీసుకో
ఆ మంచిగా చదువుతాడ ఫ్యూచర్ అంత
ఉమ్ కొంతమంది అంతే ఎంత చదువు ఉ కూడా ఇట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ వచ్చినా కాడ వేస్ట్ అయితారు తెలుసా ఇంకా చదువు రాని వాళ్ళన్నా మంచిగా పద్ద్దతులు అట్లాంటి అని సెటిల్ అయితారు ఈ చదువు వచ్చిన వాళ్ళదే ద ఆదియినట్ట అయితేా
అంతే అంతే చదివి చదివి ఎలా మంచి జాబ్ కొట్టు అంత తెలివి ఉంది ఉమ్ తెలివి అంతా పోయా
అనా ఇప్పుడు అంద అంత చదువు చదువు ఏం లాభం అనన్నారు
ఉమ్ దేనికి ఏం విద్య మంచిది చనిపించేదలమ్మ లాస్టల్ ఉండి డబ్బులు ఎంతంటంట
అట్ల ఎంతండి అని తయడమే
ఒ ఫోన్ సెడ్ గొట్నయ్యి
సరే అండి
సరే